చెప్పుర ఏమో అంటానవ్
నలుగురమేగా
బావ గిసొంటివి బాగా చెస్తాడు గానీ
అట్లా అయితే మంచి పిల్లలు పడతారట ఊ తెల్సా ఇప్పుడు నేను ఉన్న దాగ్ గ్గర ఇట్ సైడ్ మా అమ్ వెనక బిల్లింగ్ దాకా వానబడుతంది ఇప్పుడు మా బిల్లింగ్ దాకా వాన పడట్లే
ఊ
ఓ ఇంకా తిన్నవ అక్క ఆ ఇప్పుడు పడుతు డుతంది గా వాన
అవునా
ఆహ్
మా
మికాడ పడట్లే
లేదు రా అస్సలు వర్షం లేదు చినుకులు లేవు మబ్బులేదు ఏం లేదు
ఆహ
మన జిల్లాలో లేదు అంటున్నా.
ఇక్కడ ఏంది ఉరుము తాంది వాన అంతే కొంచెం కొంచెం ఆహ్ కొంచెం కొంచెం చీను కులు పడతానయి కాని ఉరుముడు అయితే బాగా ఉరుముతంది
సడన్ గా ఇక్కడ కూడా వెదర్ మారిందనుకో జస్ట్ ఇప్పుడే
ఆ ఎంతసేపు దానికి ఇప్పుడు ఒక కొత్త న్యూస్ జరుగుతంది అ చూప్తానా ఒక అమ్మాయిని అదే కడుపుతానున్న అమ్మాయిని వాళ్ళ భర్త ఆ నేను కూడా షాక్ కైనా
నేనొక్కటి రెండు మూడు చూసిన నేను ఎప్పుడు చూడలే కానీ సడన్ గా ఎందుకు ఇట్లాంటి న్యూస్లు వస్తే దాని మీదనే ఇంట్రెస్ట్ పడుతుంది
ఆ అవును
ఇట్లనే ఒక మూడు చూసినా ఇంక డైలీ వస్తాయి ఫోన్ ఓపెన్ చేయంగానే
ఆ నేను ఆమెనువు ఇప్పటి నుంచి కాదు ఆ ఆమె పెళ్లి కాక ముందు నుంచి ఫాలో అయిత
అసలు ఇట్లుండదామెే గింత అంత రొన్నది
ఆ వాడు వాడు ఫస్ట్ వాడే పెళ్ళి చేేసుకుంటా పెళ్ళి చేేసుకుంటా అని వెంటపడడు చేసుకోనింటే మందు కూడా తాగిండు
అదే
ఆ అవన్నీ వీడియోస్ పెట్టటిలా అప్పుడు తర్వాత మళ్ళీ ఇప్పుడు వీటిలో చేసిపోయిడు అసలు
తర్వాతమ్మళ్ళీ ఇది కూడా లవ్ చేసిందంటా ఫస్ట్ వాడు చేసింది కదా
ఆ ఆ వీడు ఇది చెయ్యలే ఇది చెయ్యకపోగాని వాడు చచ్చిపోతా అని బెదిరించేసరికి చేసిందంట అసలు దాని పెళ్లయిన రోజు అయితే వీడియో పెడితే అసలు నమ్మలే మేము అంత చిన్న దానికి పెళ్లింది అసలు అంటే పదిహేను నేలలు నిండినై కాని చిన్నామే
హ
ఇప్పుడు సడన్ గా పాపం అట్లా అసలు గోరం కడుపు న్నది మళ్ళా నాలుగు నెలలు
అవింకా గోరం
ఆ
మనకి ఎందుకు పాతం అన వెలేదేమో అది మొత్తుకున్నట ఆల్రెడీ నేనే కోసుకున్నా అని చెప్పి తన అన్నదా అంటే అయినా కూడా వాళ్ళ వదలలేదంట
కడుపులో ఒక్కటి కూడా పొడవలేదట మళ్ళా
అ
పొడువ కన్నదటా కడుపులా
తొక్కిండండి కడుపు మీద తొక్కేసరికి బ్లీడింగ్ బాగాయందంట ఫస్ట్ అక్కడ తొక్కినాక న మత్త ఇంజెక్షన్ వేసిండట వడ్స్ అంటే నొప్పి రాకుండా
కుక్క
అదే కాంపౌండర్గ జీతాండటగ అ
కానీ అసలు నేను కూడా అదే అనుకున్నాను ఫస్ట్ అంతగాన కోతు అంటే దాని వా అది ఒరితే వాళ్ళ అమ్మలకని నింపించయలేదా అనుకున్నా కాని తర్వాత తర్వాత ఇక తెలు తంట తెలుతుంటే ఇట్లా వసిండ అని తెలిసింది కానీ ఘోరం ఇక్కడ మా దగ్గర ఒక అమ్మాయికి మా కాలేజ్ వెనుకాల ఇప్పుడు కదా ఒక కొన్ని మంత్స్ అవుతుంది ఆ అమ్మాయి ఎంత ఫిఫ్త్ క్లాస్ అమ్మాయి ఫోర్త్ క్లాస్ సమ్మ ఇ వాళ తమ్ముడెమ్మో సెకండ్ క్లాస్ అయితే మేము అప్పుడు కాలేజీ లోనే ఉన్నాం మాకు అప్పుడు తెలివాలె మేము ఇంటికి వచ్చినాక తెల్లార్నంక న్యూస్ లో వచ్చినప్పుడు చూసినాం
అవును
అయితే ఆ అమ్మాయికి వాళ్ళ తమ్ముడు అ రోజు స్కూల్కి పోయిండంట ఈపిల్ల పోలేదంట అయితే వాళ్ళ ఆమె వాళ్ళ డాడీ వాళ్ళ ఫోన్ చేసినట్ట వాళ్ళ తమ్ము వాళ్ళ క్లాసు వాళ్ళు ఫోన్ చేసి మీ తమ్ మీ కొడుకుది బాక్స్ తెమ్మని చెప్పారంట
హ
టిఫిన్ బాక్స్ ఇమ్మంటే అదే మా బిడ్డ కట్టిచ్చింది కదా అన్నాడంట వాళ్ళ డాడీ అయితే కట్టి పంపలేదు ఇంకా అన్నాడంట ఈయనే సారు అయితే వాళ్ళ ఇంటి పక్కనమెని ఎవరినో పోయి చూడవా మా బాప ఇంకా బాక్స్ కట్టటియలేదట అంటే పోయి చూసేసరికి డోర్ ఓపెన్ చేయట్లే అట అంటే బయట నుంచి గొల్లెం పెట్టిలేద లోపల ఎవరు లేరేమో గొల్లం పెట్టలేదు కదా అని ఆమె సపడేక వెయినాడు తర్వాత వాళ్ళ డాడీ ఒక గంట తర్వాత వచ్చేసరికి ఆ ఫోర్త్ క్లాస్ అమ్మాయిని మొత్తం ఎన్ని పన్నెండు పోట్లు పొడిసి చంపేసిడు ఆ పక్కనుడు పదో తరగతుడు పొడిసి ఇంట్లో డబ్బులు తీసుకొని పోయిడు వాడు మా కాలేజ్ దగ్గరనే అమ్మ మాకైతే ఫుల్ భయమయింది అప్పుడు మున్ననే ముకింది ఇ అమ్మాయిని ఒకంటరు అబ్బాయి ఇరవై ఐదే మగడిచిండు మొన్ననే ఈమెద జరిగినాకనే జరిగింది కాకపోతే వాళ్ళలకు ఏం బ్యాక్గ్రౌండ్ లేదన్నట్టు అమ్మాయి వాళ్ళకు
హ
కానీ అద ఏమి ఎక్కువ పబ్లిక్ చేయలే కానీ ఆ అబ్బాయిద అయితే అంత చేసలే కానీ ఈమెద అయితే ఏం చేయలే
అవు
ఆ
ఇప్పుడు వాళ్ళ అన్నగారి పెద్ద ఘోరంగా ఎత్తాలి కదా అసలు
ఆ ఒక్కతే చెల్ల కదా మరి అంత మందికి ఒకక్క చెల్ల అంటే అదంత అదృష్ట్యం చేసుకొని ఉంటే పుట్టిందో
హ
చిన్నది అందరి ఎకంటే చిన్నది దాన్నే కూడా ఆ అంత అదృష్టం చేసుకొని పుట్టిదానికి సగం జీవితం కూడా బతుకమ్మంటే సంతోషం
మాసాలో సగంలో సగం కూడా అనుభవించలే
ఆ కనీసం ఏదనా జ్వరం వచ్చి ఇట్లా ఏదన్నా ఆరోగ్య సమస్యలు వచ్చి చనిపోయినా కూడా అంత అనిపయదు గానీ ఇట్లా అయితే మాత్రం ఫుల్ బాధ అయితది దోమలు ఉన్నాయా మీ దగ్గర
ఏంటీరా
దోమలు మా దగ్గర కూడా ఫుల్ ఉన్నాయి లేకపోతే కొన్ని పం
ఇంట్లోమి ఉండవు గాని బయటనే ఫుల్
మాకైతే ఇంట్లో మాకంటే వాటికే ఎక్కువ ఆ ఉమ్
బానే ఉండాయి
ఇంకా మానూర్లో గొర్రెలు బాగుండే
అదే
ఉ ఇంతేగాని మరీ ఇడు ఉందంత కాదులే ఇడ ఎందుకో మా లాస్ట్ బిల్డింగ్ అయ్యేసరికిమో బాగోత్తాని వాన ఎక్కువ అయిపోయిందిడా ఉమ్ మా ఇన్కానీ ఇప్పుడు మాబిల్ ఆ అక్క
న్యూస్ లో వచ్చినా కానేచే వర్షం బల్లె అప్పడి వరకు మా దగ్గర
తన్ది
సౌండ్ వస్తాంది అదేనా
ఉమ్
పెద్ద చిన్నకులు పాడు
ఆ పెద్దగానే పడత అంటే ఇక పక్కనే గ్లాస్ ఫ్యాక్టరీ పచ్చళ్ళ డబ్బలు ఇట్లుంటాయి కదా అయితే ఇక వాటికి మాకు మధ్యలో ఒక గోడనే అయితే అవన్నీ బాక్సులు శేసి ఇడ బేటురు ఆ పర్దాల మీద వర్షం చినుకులు పడతాన్నాయి దసౌండ్ ఎక్కువైది వండినవ అనం ఇట్ల
ఉండాలగా
ఇంక వండలేదా
మార్నింగ్ నైట్ కదా నైట్ తర్వాత ఉండుకుంట నైన్ వరకు తింట నైన్ నైన్ థర్టీ
ఆ ఆట్లాయితేంద ఆరూన్నర యితే
ఇంత రైతుద అన్నాం మళ్ళీ
ఆ ఇక కురుంద ఉండాల
కర్రీ ఉంది రా
ఆహా ఇంకా ఇ మన ఊళ్ళ జరుగుతలేవు ఇప్పుడు అప్పుడైతే ఆ మధ్యన అయితే పుల్లు జరిగేయి ఒక్కొక్కరు చనిపోయేది ఒక్కొక్కరు లేచిపోయేది ఘోరంగా అయేది
మన ఊట్లో గ టీసర ఎట్లా చనిపోయిందిరా అప్పట్లా
ఆ టీచరా ఆ ఆది ఇట్లా చనిపోయి అసలు నాకు కూడా తెలియదు నేను కూడా లేను అసలు నమ్మలే నేను ఫస్ట్ పో చెప్పినప్పుడు ఆమెైతే వాళ్ళ ఇంటి దగ్గర దుర్గమాతను పెడుతునయితే ఎట్లా డ్యాన్స్ వచ్చి తెలుసా అక్క ఘోరంగేసేది ఆమెకి ఇక అక్కడికి వచ్చే ఒక అన్న అన్న అన్నట్టు అంటే ఆమెకు ఆల్రెడీ పెళ్ళయింది కాని అట్లా ఉండే అన్నతో వేరే ఆయనతోనే రిలేషన్ లో ఆయన నేనయితే ఫస్ట్ ఆయనే అనుకున్న తెలుసా కానీ తర్వాత తర్వాత తెలిసింది ఆయన కాదు వేరే ఏటోయినది
దానివల్లనే జరిగిందంటట్లా
వచ్చి వచ్చిండంట అసలు వాళ్ళ భర్త వాళ్ళ భర్త సారు కదా ఆ అయితే ఆయన బయటకి పోయేటప్పుడు కూడా ఈయన లోపలనే ఉన్నాడంట లోపల ఉన్నాడంట ఆయన పోయిన తర్వాత ఈమె ఈ ఇంట్లోన్న ఆయన కారెక్కి పోయిందంట అంటే ఇప్పుడు చంపిన ఆయన కారెక్కి కారెక్కి పోయిందంట తొరురు తీసుకయి అక్కడ చంపింట ఇక్కడ చంపి మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో రేషిలంట కాని వాళ్ళ మావయ్య భయానికి వాళ్ళ మావయ్య కూడా చంపడు తెలుసా
ఇంట్లా ఇట్లా సడన్ గా అది ఇ
వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మాయి చిన్నది ఒక సెకండ్ క్లాస్ అప్పుడు ఇప్పుడు థర్డ్ క్లాస్ అప్పుడు సెకండ్ క్లాస్ ఆ పిల్ల అయితే ఆ అమ్మాయి అయితే బతుకమ్మ ఇప్పుడు ఎంత బాగా రెడీ చేసేది అంటే వాళ్ళ మా అమ్మ పిల్లని లంగ నేసి మస్తు నగలు పెట్టి మ మస్తుత్ రెడీ చేసేది మొన్న మొన్న ఏదో పండుగ ఏదో పండుగకి అయితే అసలు ఏం రెడీగాలి ఆ పిల్ల మస్తు బాధ అనిపించింది ఆ గేట్ కడ నిలబడి ఆ సంద్ర నుంచి చూస్తుంది పోతంటే అందరు పోతంటే ఇక మస్తు బాధ అనిపించింది ఎందుకో ఎప్పుడు అంత బాగా రెడీ అయితారు కదా వాళ్ళ ఇద్దరు ఇప్పుడు కాలే కదా అన్నట్టు అ బాధ అనిపించింది